హలో హలో హలో హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నాను నువ్వ ఎలా ఉన్నావు
బాగున్నా న ఏం చేస్తున్నావు్
చేయట్లేదు నా మామూలుగా కూర్చున్నా
మామూలుగా కూర్చున్నావ అయిందా పోజనం
ఆ భోజనం అయ్యంది నిదయిందా
లేద ఇంకా తినాలి
అయ్యో ఇంత సేపా
ఆ మాకు ఆలస్యంగా తినే అలవాటు ఉంది ఇంట్లో
అన్నయ్య తిన్నారా
లేదన్న ఇంకా రాలేదు డ్యూటీ నుంచి
అన్నయ్య వచ్చాక ఇద్దరం తింటం
ఆహా ఏంటి అత్తా ఏం చేస్తున్నారు
ఖాళీగానే కూర్చున్నారు
ఓహో ఏం కూర ఉండారు
దోసకాయ గురా
దోస్కయ కూర మాది పప్పు
పప్పుచ్చ మనళవరనా మాట మాట్లాడుతున్నారా ఈ మధ్యలో నీతో
మన స్నేహితులు ఎవరు మాట్లాడట్లేదు
హ అంతే పదో తరగతి దాగే కలిసి ఉండేది తర్వాత అంత
పదో తరగతి వరకు అందరం ఒకటే అందరం ఇప్పుడు అప్పుడు కలవాలి అన్నారు తర్వాత ఎవరు కలవాల లేదు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మాట్లాడినా ఇప్పుడుయితే ఎవరుెక్కడన్నారో కూడా తెలీదు
అందరు వాళ్ళవాళ్ళ పనులలో వాటితోనే సరిపోతుంది ఇంకా పక్కన వాళ్ళని పలకరించే అంత లేదుగా
హ వాళ్ళు వాళ్ళ స్నేహితులతో బానే ఉంటున్నారు మనకి సహా సమయం కేటాయించ ట్లేదు
ఆ అదే ఇబ్బంది మళ్ళీ అవసరానికి మనం గుర్తొస్తాం మంచిగా
ఉ ఆవసరా మాటికే తర్వాత ఇప్పుడుెక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు
అది అప్పటి వరకు ఆ ప్రేమ కొంచెం కురిపిస్తారన్నమాట
అవసరం అవసరం అలాంటిది అవసరం తిరిపోయాక స్నేహితులతో పనిలేదు
అవును నిజంగానే ఈ రోజులలో మరి ముందు రోజుల్లో ఇంకా ఎలా ఉంటరు
కొంచెం ఇక్కడ దగ్గరలోన్ న్నో వాళ్ళయితే బానే కనిపిస్తారు గానీ ఎప్పుడైనా కలుద్దాం అన్నా సరే మాట్లడరు సమాధానం ఉండదు
అదే అదే అవును ఇంకేం చేస్తాం వాళ్ళు మాట్లాడినప్పుడు మనం కూడా
అందర్లా అందరం కలిసి ఓ ఒకసారి మాట్లాడుకుంటే అప్పటి విషయాలు అప్పటి గుర్తులు అన్ని గుర్తోస్తాయి ఆ రోజులు ఎలా ఉండే వాళ్ళం
ఉమ్
పాఠశాల రోజులు ఎప్పుడు బాగుంటయి
అవునా అది మర్చిపోని రోజులు కదా జ్ఞాపకాలు ఉమ్ సమయానికి వెళ్ళేది అట్లా ప్రార్థన చేసుకొని అవును ఉహు
బయటకొచ్చిన
అవున బయట కూర్చునేది
చదవటం కంటే ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు
అవునేక్క
ఎక్కువ మాట్లాడుకునేళ్ హిందీ క్లాస్ తిండి బాగా తినేవాళ్ళం
ఉమ్
అక్కనే ఉన్న చిన్న కొట్టులోంచి తెచ్చుకుంటే
ఉమ్ తిండి బాగా తెలుగు సమయంలో
బయట కూర్చున్నాము అంటే తినాలి
ఉమ్ అవును తెలుగులో ఎప్పుడు బయట కూర్చునే వాళ్ళం కదా ఉమ్ సార్ నిద్రపోతుూండే వాళ్ళు గుర్తుందా
ఆ మన మాస్టర్ గారు ఎప్పుడు నిద్రల్లో ఉండేవాళ్ళు మనం ఎప్పుడు తింలో ఉండేవాళం
తిండి ముచ్చట్లు ఆట్లు ఇల్లీ కనకోచ్చు కోడలో
దొంగతనంగా చదివినట్టు నటించి చదవకుండా
బుక్లలా పేపర్లు పెట్టుకని ఆడ్టం చిట్టీలడ్టం
చిట్టీలు
అబ్బాయిలయితే గోడలు దూకెళ్ళడం మంచి నీళ్ళ కోసం అమ్మో ఆ రోజులు అన్నీ గుర్తుతెచ్
మనం కొంచెం సమయం దొరికినా ఇంటికి వెళ్ళడం పరిగెట్టుకుంటూ మళ్ళీ పరిగెట్టుకుంటూ రావటం నీతోటి తెచ్చుకోవటం అప్పటి రోజులే బాగుండే
అవును
ఏమీ ఉండక్కర్లేదు ఏ ఆలోచనలు ఉండేవి కాదు ప్రశాంతంగా ఆడుకునే వాళ్ళం ప్రశాంతంగా తినే వాళ్ళు
పడుకునే వాళ్ళం చదువుకునే వాళ్ళం
చదుకునె వాళ్ళం
ఇప్పుడేమీ లేవు అంతా టెంక్షండ్లు వీ ఈటెళ్తే ఏమైద్దా అను భయమెక్కువ
ఏ అప్పుడు ఏద్ నచ్చితే అది మాట్లాడును వాళ్ళం
అప్పుడేది మాట్ల్ ట్లాడాలన్న భయం ఏద్ జేయాలన్న భయం అవును అవును
అప్పట్లో మన స్నేహితులు మనకి ఏం జెప్పేవారు ఎప్పటికైనాఎప్పుడు మాట్లాడ్తాం ఉహు అని ఇబ్బుడు ఎవరికి గుర్తులేదు
అవునవును
అసలెక్కడన్నారో ఏం చేస్తారో
ఉద్యాగం చేస్తుండ్రో ఎవరు చదువుతున్నారో ఎవరికి పెళ్ళిళ్ళయ్
పెళ్లిళ్ళ అయ్యయ్యో ఏ అస్సల్ ఎవ్వరికి ఎలా ఉన్నారో తెలీదు
ఎవర్కి పిల్లల్లో వాళ్ళ పిల్లొల్ల్స్ ఉల్కెళ్తున్నారో
మనకింకా పూర్తిగా తెలియలేవి దీనివి
అంతా అయోమయం ఉ
అప్పట్ రోజులే బాండేవి తంగా ఉంటే మనం నాట్యం చేసేవాళ్ళం
అవును ఊమ్
ఊ నటన్ నటించేరు మిరు నటించేవాళ్ళు దానికోసం దానికోస్ తోమ్ చదువు మానేసి అక్కడ దాకా ఎళ్ళీ
ఉరుక్కుంట ఎళ్ళే వాళ్ళం సంతోషమింక అమ్మా చదివే పన్ లేదు రాసే పన్ లేదు అప్ప జొప్పే ప అప్ప జొప్పే పండ్లేదు
దాన్ నుంచి ఒక తప్పిచ్చుకునే కారణం దొరికిందన్
ఒక మార్గం తప్పించుకునే మంచి మార్గం దొరికింది మాకు ఐనా కష్టపడినామ్ మేము చేస్నాం గదా చివరికి
చేశార్ చేశారు
టించాము
అవును మంచి గుర్తింపే వొచ్చింది
చాలా మంచి గుర్తింపు
కానీ అవి కూడా అవి కూడా అస్సల ఎప్ ప్పుడైనా చూసుకుందామన్నా ఎక్కడా దొరకలేదు ఆ
ఊమ్ అవును అదే
ఒక చిత్రం అయినా దొరుకుతుందేమో అని చాలా ఆశపడ్డం గాని ఒక్క చిత్రం కూడా దొరకలేదు ఎవరి దగ్గర లేదు ఎక్కడా లేవు చాలా మందిని అడిగాన్ నేను ఒక్కరు గుడా సమాధానం కరెక్ట్ గా జెప్లేదు అప్పుడే ఒక్క ఒక్క చిత్రం దొరికిన ఆనందించే వాళ్ళం అప్పుడు మనం కష్టపడిన దానికి ఒక గుర్తు అవును ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక్కటి కూడ లేదు
అప్పట్లో ఇల చేసాం అలా చేస్
ఆ ఒక కలిచి కనీసం మన మన మన మన వాళ్ళకి చెప్పుకోవడానికి కూడ ఒకటి కూడ లేదు
అంత పెద్దది చేసారు అంత బాగ చేసారు ఇలాంటి చిన్న చిన్నవి ఉంచుకోకుండ వృధా అయిపోయింది
గొడవలు జే
చాల గొడవలు అని
హు
అస్సలు అదీ ఒక మంచి అనుభూతి
కానీ మొత్తం బాధని మిగిల్చారు
అవును మొదట్లో ఎంత బాగుందో చివరికి వచ్చేసరికి అంత బాధ పెట్టింది
మధ్యలో కూడ గొడవలుయినా సరలే వదిలేసినాంలే ని చివరికి అల అవుతది అనుకోలేదు అసల ఇంకా నేను కూడ అడిగి అడిగి చాలా మందిని వదిలేసిన ఏమన్నా దొరుకుతాయేమో అని
సమయం దొరికితే బాదం చెట్టు దగ్గర కూర్చుని
బాదం బాదంకాయలు కొట్టుకునేది హు
ఆ రోజులే బాగుండే
అవునవును చాల
అవి ఎప్పటికి మర్చిపోలెం
హు మచ్చిపోలెం ఇప్పుడు ఈ రోజులలో మన పిల్లలలకు అంత మంచి రోజులు ఉండవ్లే
ఆ మనం చేసినట్టే వాళ్ళు అసలు ఎప్పటికి చేయలేరు వాళ్ళకి అంత లేదు కంత సమయమే లేదు
అవునవును ఖాళీ ఉండదంటరు మనతో మాట్లాడడానికే
మనకి ఖాలీ దొరికితే మీ ఇంటికి రావటం చదువుకోవటం
హు
కుందం అని చెప్పి
ఆడుకోవడం కల్సి ఆడుకోడం అవును సై
మనం ఊరంతా తిరిగాం నడుచుకుంటో లేకపోతే ఎలాగైనా ఇ ఇంటి చుట్టూ తిరగడం ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేయడం
ఇప్పుడు అసలు ఏమిలేదు మాట్లాడట్లేదు మనుషులు మనుషులు
మనుషులు మనుషులు మాట్లాడుకోవడంమే మానేసరు లే
హు ఇంకా ఇంత ఇ వచ్చాయిక చేతులలో ఖాళీ లేకుండా
అవును అప్పుడు కూడా ఉన్నా మనకు అంత చూపించలేదు మనక అంత అట్లీ మీద లేదు
అవును
మాట్లాడడానికి ఉన్నారు ఆడుకోవడానికి ఉన్నారు నువ్వు తిరగడానికి ఉన్నారు చదువుకోవడానికి కున్నారు మనకి వాటి మీదకి వెళ్ళలేదు ఎప్ ఇప్పుడైతే ఇది చేతిలోకి వచ్చిందో ఎప్పటి నుంచో మారిపోయినాయ్
మనకు అలా గడిచిపోయింది వీళ్ళకి
వీలకి గడవదు వీలలకు బయటకి వెళ్ళ ఆడుకోవడమే చాలా కష్టం
అవును ఈ రోజులు మరి దారుణంగా ఉన్నాయి అమ్మో మనమైతే
మనమైతే ఉండలేం ఒక రోజు కూడా స్కూల్ మానాలనిపించేది ఆ సరే సరే
హ్మ్ నే ఆ ఉంటాను
ఉంటాను
హ్మ్
హలో